ఆ చెప్పండీ
బాగున్ ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నార బొజనం అయిందా
అయింది మిది అయిందా
హా అయిందండి
ఆ తిన్ ఏం తిన్నారు
ఈ రోజా అండి ఆ ఈరోజు వచ్చేసి చపాతి పొటాటో కర్రీ తిన్నాం అండి
ఓ ఓకే మేము అది నిన్న తిన్నాం మీర్ ఇ ఇ మీరు ఈ రోజు ఈ రోజు తిన్నారా
ఆ మిరేం తిన్నారు
కిందిది అండీ
ఔన
ఆ నిము చికెన్ బిర్యాని తిన్నాం ఈరోజూ
ఊమ్
ఆ ఇంకెంటి విశేషాలు ఏమైనా చెప్పండి
ఏముంటయండి మా గార్డెన్ లో ఈ రోజు రకరకాల పళ్ళు కొసుకున్నాము మ గార్డన్ లో అవునండి సపొర్ట ఏసాము దానిమ్మ పళ్ళు ఏసాము మామిడి పళ్ళు ఏసాము మామిడి పళ్ళు స్టార్ట్ అయి పోయాయి కదా మామిడి పండ్లు కాసినయి
ఆ ఇప్పుడు మామిడి పన్ల సీజన్ కదా ఆ ఇప్పటి నుంచి మే జూన్ దాకా మంచిగ ఉంటది ఈ సీజన్ అంత మ్యాంగో సీజనే
ఉహ్ ఇలాంటి పన్లఅన్ని అన్ని కొసుకున్నామండి అన్ని బా పండినయ్ చెట్లోనే పండిపొ
ఆ అవునుఅండి చాలా మంది అట్లా పెంచుకుంటారు మంచిగా
ఉమ్
వాటర్ ఆపిల్ కూడా పెంచామండి మాత్ పెరిగింది అనమాట మా గార్డెన్ లో వాటర్ ఆపిల్ తెలుసు కద గ్రీన్ కలర్లో ఉంటాయి హెల్త్ కి చాలా మంచిదవి
ఉమ్ ఇంకెంటి అండి విశేషాలు
హలొ
హలో చెప్పండి
ఆ చెప్పండి వినిపిస్తుంది
ఆ వాటర్ ఆపిల్ తెలుసా మీకు గ్రీన్ కలర్ లొ ఉంటాయి
ఆ హ చుశిన గ్రీన్ ఆపిల్ అంటారు
ఆ హవును అవి కూడ పండినాయండి ఏదొ పడుముక్క పడింది అది పెద్ద చెట్టు అయిపోయింది
ఓ ఆ మేమ్ కూడ ఇంటి దగ్గర ఏదైన చెట్లు అంటే మేము పూల చెట్లు లాగా అట్లు పెంచుకుంటం గాని అట్ల ఫ్రూ ముస్లగ పెద్ద పెద్ద చెట్లు అట్ల వేసుకున్నంత గార్డెన్ మాక్ లెదండి
ఔన జాంపన్లు
ఆ జాంపండు చాలా మేలుఅ షుగరున్న వాళ్ళ కానీ అలా అంత తిట్టె
అవునవును చెట్టు మీదతే తీసేసుకొని తినలే అలనే మంచిగుంటది అది
ఆ ఇప్పుడైతె గోవసు అప్పుడు నార్ట్ గోవాస్ అని చెప్పి ఇప్పుడంతా హైబ్రిడ్ ప్రోస్ ఆ అట్లాంట ఉంటుంది
అవును
ఆహ్ ఎంతైనా మనం పండించుకొని తిన్నంతా ఉండదాండి బయట ఇప్పుడంతా హైబ్రిట్ వళ్ళాంత బ ఉంటుంది
హు మ్ అవునండి
ఆ ఇంకా ఏమేమి పెడతారు మీరు గార్డెన్ లో ఆ
ఆ ఇంకా పూల మొక్కలుంటాయి పళ్లుంటాయి ఆక్కూరలు పండిస్తామండి పుదీనాకు కొత్తిమీర కర్ కరివేపాకూ పలకలాకూ
ఆ ఆ
ఇవన్నీ ఉంటాయ్ పళ్ళుంటాయి ఇవన్నీ అక్కర్లు ఉన్ టాయి పూలు ఉంటాయి టెంకాయి చెట్లు ఉన్నాయి మాక్ కు ఇంటి చుట్టూ ఇవే అండి
కొబ్బరి బొండం ఎంత మంచిదండి ఇప్పుడు ఈ సమ్మర్లో మీకు కొబ్బరి బొడాలు కాస్తాయా మంచిగా
హా ఒక ఐదు చెట్లున్నాయండి మాక్
ఐదు చెట్లా చాలా అంటే టెక్ టంకాయలో నీళ్ళు చాలా స్వీట్ గా తియ్యగా చాలా బాగుంటాయా బాగా ఎక్కువోస్తాయ వాటరూ ఆహా అరలీ టర్ గ్లాస్కోస్తాయా ఆ కని చెట్లు ఎక్కువున్నాయ్ కదా దాంట్లొ కొబ్బరుంటుందా అంటే కొన్ని దాంట్లలో కొబ్బరు
కొబర్ మనం ఎక్కువ రోజు వేడ్తే కొబ్బరోచ్చేస్తది
అవునా అంటే బా న్యాతోకోబ్ బరా అసల్ ఎంతబాగుందో మేం ఒక రోజు హేల్ ల్త్ బాగలేదని కొబ్బరి బొండం తెచ్చుకుంటే దాన్ని మా రూమ్ లో ఒక అమ్మాయి ఉండేదన్నమా టా దాన్ని చేతోనే తీసి గోడకొట్టి అలా అంతా టెంకాయ పచ్చి టెంకాయి పీచ్ అంతా తీసింది
అయ్యో ఎంత గట్టిదండి
చాలా అమ్మాయి మంచిగా చాల స్ట్రాంగ్ అన్నమాట
ఉమ్
ఏదైనా గుడ మంచిగా అంటే అమ్మాయి ఏదైనా తిక్ తిక్ ఫుడ్ అట్లాంతా ప్రిఫర్ చేయదన్నమాట ఏవైనా పాలకూరలు గాని ఏదైనా ఆ గింజలు ఈ గింజలు తినను అది ఇది అట్లా అనదన్నమాట ఏదైనా తింటుంది మంచిగ హు మ్ మ్ ఇంకేంటండి
ఇంకేంటీ విశేషాలు
చెప్పాలండి మీరే
ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అమ్మ నాన్న చెల్లి
ఆ బావున్నారు మీ ఇంట్లో ఎలా ఉన్నారు
ఉమ్ బాగున్నారండి ఉగాది పండగ ఓస్తుంది ఇప్పుడు మామిడి తోరణాలు మామిడి పచ్చడి ఉగాది పచ్చడి ఎలా చేస్తారండి మీరు
మేమా మేము ఉగాది పచ్చడి చాలా తక్కువండి చేసుకునేది మేము చేసుకోము జస్ట్ మాకు తెలుస్తదంతే ఎలా చేసుకుంటారు ఏం చేసుకుంటారు అని ఆ మీకు తెలుసా
ఉగాది పచ్చడోచ్చేసి ఆ తెలుసండి ఫస్ట్ మనము పువ్వు వే వేపాకు చుట్టు పువ్వు ఉం కదా మేము అది పెట్టుకునే పూజ చేసుకుంటామండి ఎడ పెడుతాము
ఆ ఏవేం పెడత
ఆ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మేము ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ వేప పువ్వు తీసుకుంటాం అండి అది నోట్లో క్లీన్ చేసుకోని పక్క పెట్టుకుంటాం అది చ్ చేదు పదార్థం నెక్స్ట్ పులుపు పులుపు వచ్చేసి మామిడికాయ కట్ చేసుకుంటాం చిన్నిగా ఆ ఒకరిద్దబ బ చింతపండు నానబెట్టుకుంటాం
ఆ చింతపండు కూడా పూలుపే ఆ పులుపైపోయింది నెక్స్ట్ కారం ఆ
కారం కారం పొడి వేసుకుంటాము లేదా పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం అనమాట
ఓహో ఆల్మోస్ట్ కారమే వేసుకుంటారు కదా
అవును మరి తీపి వచ్చేసి బెల్లం వేస్తాం
ఆ నెక్స్ట్ ఇంకోటి వగరా
ఆ అది ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటాము
ఆ అంటే ఇవి ఉగాది పచ్చడల్లో చేసే ఏడు రకాలు ఉంటాయి కదా
అవును వేపాకు వేసుకుంటాము చింతపండు మామిడికాయి ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము నీళ్ళు హని
ఆ ఏంటి మీర అల చేసుకుంటరా ఫెస్ట్ స్టివల్కి
ఆ ఇలా చేసుకుంటాం మేము
ఆ మేము ఉగాది పచ్చడి చేసుకోమ్ కానీ జస్ట్ దేవుడి గుడిలో దేవుడికి అదంటుదిగ మన ఇంట్లో దేవుడి మూల
ఉమ్
అక్కడ ఉరికే మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ అంటే తల్లిగా అంటారన్నమాట దాన్ని పెట్టి ఆ అలా పెట్టి దేవుడికి టెంకాయ కొట్టి హా హొలిగా అన్నం పుట్లగడ్ పల్లెం
ఉ ఇవన్నీ ఆ మేము ఉగాది పచ్చడితో పాటు ఇది ఎడ అనేది పెడతాం అనమాట ఇది అంతా అయిన తర్వాతనే మేము తింటాము ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి తినేసి తర్వాతనే ఫుడ్ తీసుకోవాలన్నమాట ఇంటి చుట్టూ తోరణాలు కట్టేసి
ఆటు ఆ రోజు ఇంలంతా మంచిగా తోరణాలు ఆ పువ్వులతో డెకరేట్ చేసుకొని
ఉగాది అందరు జానవరి ఫస్ట్ న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు గాని మనకు ఉగాది పచ్చడే కొత్త సంవత్సరం అనమాట
ఆ ఉగాది ఫెస్టివల్ గుడా ఇంట్లో అందరు కొత్త బట్టలు తెచ్చుకొని ఇది చాలా పెద్ త పండగ మానకి ఉగాది పండగ
అవునండి మీరు వెళ్తున్నారా అండి ఊరు పండగ్
ఆ వెళ్తున్నాం ఆ ఉగాది పండగ రోజు ఊయలుగుతారంటారు మీరు ఎప్పుడైనా ఊగారా అలా
లేదండి ఉయ్యాలలు అలా ఏం చేసుకోము మేము
మేము చిన్నప్పుడు ఎల్లెవాళ్ళం అండి హ వెళ్ళి ఆ ఒక చెట్టు కింద ఉయ్యాల వేసుకొని ఉ ఊగే వాళ్ళు ఉగాది పండుగ రోజు ఉయ్యాల ఊగుతారు అంటారు చాలా బాగుంటుంది ఆ ఎప్ ప్పుడు చిన్నప్పుడు అంతా పొయ్యే వాళ్ళం అలా ఉంటుంది అలా చేస్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఉయ్యాలుగీ ఆ మా ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుకేస్కొని టారు ఆ ఇంకేంటి ఆ ఇప్పుడైనా అలా ఫ్యామిలీ తో పార్క్ కి అంత ఫుడ్డు తీసుకెళ్లి తిని ఒక పిక్నిక్ లాగా వంట చేస్
మ్ పార్క్ అంటే గుర్తొచ్చిందన్ డి మొన్న మేమ్ మా ఫ్రెండ్స్ తో వెళ్ళాము అనమాట ఒక పార్క్ కి ఎలా అంటే ఒక చిన్ని మినీ పిక్నిక్ లాగా ఫుడ్ అంతా తీసుకెళ్ళాం మేము ఒక బెడ్ షీట్ తీసుకొని ఆ చెట్ల కింద అవునండి చెట్టు కింద మంచిగా బ్లాంకెట్ వేసుకుని
లై
అంతా ఫుడ్ అంతా అరేంజ్ చేసుకొని కొంసేపు ఆడుకోవడము అల్ చాలా బాగుంటదండి హ్మ్
అట్లాంటప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుందండి బయ్ ట ఉండి అట్లా వాతావరణము అందరితో కలిసి ఉన్నప్పుడు
అవును
తింటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అన్నీ చెప్పుకుంటూ
హుమ్
ఎలా అయిపోతుందో తెలియదు టైం అలా మంచిగా బయటికేల్లినప్పుడు
అవును
ఆ మీర్ బాగా ఎంజాయ్ చేస్
హుమ్ ఇలాంటివన్నీ ఉండాలండి అట్లీస్ స్ట్ నేలకోక్కసారైనా ఇలాంటియి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని
ఇట్లాంటివన్నీ అలా బయటకి వెళ్ళడమ్
మ్మ్
టె అంతా కొంచెం అప్పుడప్పుడు నేచర్ ని కూడా ఎంజాయ్ చేస్తుండల్లా
అవును
ఆ మీరు కాఫీ టీ అలా ఏమైనా తాగుతారా
హ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా ఉండాలి కాఫీ ఎప్పుడే గాని ఎక్కువ తీసుకోకూడదండి జస్ట్ మనం అల్లం పాలు కానీ జస్ట్ టీ కాఫీ ప్లేస్ లో అల్లం
ఆ ఇప్పుడు మనక్ కోల్డ్ కానీ అట్లా చేసినప్పుడు అల్లం టి తాగ్ తే అసలు అల్లం పాలు నిజంగ అంటేనే చాలా రిలీఫ్ ఉంటుంది అం ఎంత మంచిగుంటుందో మ్ మీరు అలానే చేస్తారా
ఆ మేము కూడా అలానే చేస్తామండి ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా అల్లం టి
ఆ మేమీతే కొన్ని కొన్ని సార్లు నేనైతే ఒక కొత్త కాఫీ పౌడర్ ట్ర ట్రై చేశానండి లేవిష్ట అని చాల బాగుంది
అవునా
ఆహ్ చాలా బాగుందీ ఎప్ ఇప్పుడు బ్రూ సన్ రైజ్ ఇలా అంతా కాకోకుండా లేవిష్ట అని ఎంట కనిపిస్తే కాఫీ పౌడర్ అని చెప్ చెప్పేసి తెచ్చు తె తెచ్చేసుకున్నాము చాలా బాగుంది సరే అండి బైయండి
ఒకె బాయ్